ఆ
ఏం చేస్తున్నవ్ అన్నగారు
ఏమో సెయ్యా
తిన్నర
ఎబుడో
హ్ము హ్మూ ఇంకార
హా చెప్పాలే
ఎంత వరకు వచ్చింది చదువూ
సదువేముందిరా ఎక్జామ్‌లెప్పుడు అయిపోతై అని నా బాద నాకు
అయ్యో
జూలై ఎగ్జామ్ రాయాలట పాడై ఫస్ట్
ఆ హా
రెండు అర పదిహే రోజులుపదిహేన్ రోజలు పాాలను ఎగజామ్లు
అట్టనే ఉంటాయి రా నాయనా ఇంకా, ఇంకా బ్యాక్ ల్యాగ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాక మధ్యలో వోయమ్మ, గ్యాప్ గ్యాప్ గ్యాప్ గ్యాప్ ఉంటది.
మ్మ్
మస్తు ఇంకా లాస్ట్ ఎగ్జ్ లాస్ట్ సిక్స్త్ సెమ్ అప్పుడైతే ఇంకెక్కువ కష్టం.
వంతేయా
ఆ మరి అన్ని సెమ్ములు కాదు అప్పుడు
మ్మ్ ఇప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్
ఆ ఫడుత ఇప్పుడు న నాలు సంమ్ల
అవును నాలు స అ సార్ నికి ఇంతయింది ఫస్ట సెకండ్ సెమ్డ్ సెమెయ్
ఆ అట్టనే ఉంటది
ఆ పెగద్దగర అయితే గ ఫస్ట్ కేల్జ అయితే ఒకటేసారి నాలుగు సచ్చ దమ్మ దమ్మ రాయిచ్చారు ఎగ్జామ్ ఒక్కో నాలు రూపా ఒక్కో ఐ ర కూడాడు పోదున్నా రయ ఆ ఎంటే పోవాలి సో మంగళ ఎలా అ
ఓహ ఏ రేపు ఏ వారం రా రేపు ఫ్రైడేగా సాట్ ఇంకా రెండు రోలడి నకు
అవు మరి రెబ్ సటర్డే ఒకటి ఉంది
ఓహో అవును కద
రేపు ఒకటి ఉంది మళ్ళ సుమారుారం మంగళారం ఉందిన్నాయిరడి
హ ఏమన్నా మూవీస్ వస్తున్నావా
చూడరా నాకు డిటర్బింగ్ డిస్టర్బింగ్ అయిదిడడా
ఇంటికి వస్తానే చూస్తవిగా నువ్వు
అవు
ఓకే అయిన ఇది ఇప్పుడు చూడడానికి ఉన్నదా నువ్వు గోదరి గట్టు పైన సినిమా చూసినవా
అదికజకి రాల కరా
హెష్ డి రాలేదా
రాలే
మరి నేను ఎక్కించుకున్నాగా నాకు మా తమ్ముడుమో ఆ సినిమా పేరు పెడితే అదయితే ఎక్కించుకున్నా ఇంకా సూళ్లే నేను దాన్ని
అది హెచ్డి కాదు అ డివిడి థియేటర్ ప్రింట్ ఆ థియేటర్ ప్రింట రా
ట్టలా విష్ణవా
ను ఉంది థయేటర్ ప్రిట్ మొత్తం మత్తుకుంట సకం పద వయసుట్ ఆ
అవునా ఏమో ఇగ మరి నాకు తెలియదు గానీ ఇగ మా తమ్ముడు చెప్తే ఇగ సినిమాలు సినిమాల పేర్లు అడిగిన చెప్తే చెప్పిండ అన్నమాట అట్టా ఇందా చూడాలి ఇంక ఆ
బ్రదర్స్ గుండ్లు చేపించుకున్నరట కద ఇద్దరు
ఏ బ్రదర్సు
ఇందాక ఒకటి ఎక్కించుకొతినితిప్పుతున్నాట్టే వద్దునాడికిడికి గుండ్లు చేపించుకున్నారంట కదా
ఎప్పుడ్ రా
చేయించుకున్నట రా చెరువ్గటుకిన్నె చెరువ్ గట్టు కె పోయరండే ఎన్ను మన్న చరకట్ కారంట తిన్నా అట్ట ఉంది
నిను నిన్న చూసినగ గద్దలని ఇంగ ఏదో తెల్వదు కానీ నిన్న అయితే నిన్ననే ఏమో ఆ నిన్ననే రాత్రి చూసిన నిన్న ఇద్దరైతే మంచినే ఉర్రు నేన్ కట్టకపోతే పొయ్యి కట్టు నేన్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నా బ్రో డిలీట్ చేసిన ఏమో నాకు యూస్ చేయబుద్ధి కాట్లేదు.
మ్మ్ మంచి పనే
మ్మ్ ఎకౌంట్ ఇట్ల చేసేషినం మళ్ళా ఆ చూద్దాం మళ్ళా మంచిగా ఏదన్నా అనిపించినోజు మళ్ళా న్యూ ఎకౌంట్ తీసి ఎవర్ని ఫాలో గాను నాకు నేనే చూసుకుంటా రీల్స్ అంతే. ఎవర్ని ఫాలో కాను ఎవర్ నాకు ఫాలో కొట్టనియ్యను నేను సోషల్ మీడియాకి చాలా దూరం ఉండాలనిపిచింది ఇగ. అయినా చూసి చూసి బోర్ కొడుతుంది ర నాయన.
ఇన్స్టాగ్రామ్ లో చిన్న రీల్స్ వచ్చి పాడేది ఎప్పుడు
ఆ అవును. ఇప్పుడు ట్రెండింగ్ అయింది ఒక సాంగ్ ఏదో అదే ఊకోస్తుంది ర.
నిజంగా
ఏదో.... హిందీ సాంగ్ ఏదో ఉందిరా బొంతల్ కప్పుకొని చేస్తారు రోమ్
ఏమో మరి
కాయద ఉంది రన గుర్తుక వస్తలే పేరు నోట్లోనే ఉంది కానీ వస్తలేదు అప్పటిే ఆరుళ్లు వస్తన్నాయి ఇప్పుడు మీ అందరికి ఎగ్జామ్స్ వచ్చే ఉన్నాయా డిగ్రీ వాళ్ళందరికీ
ఆ అందరుకున్నాయి
ఓహో మా ఇంటిరుంగొన్నోళకు కూడా ఉన్నాయా
అయిపోయా అయిపోతుంది ఇంటికిొచ్చగా
లేదు లేదు పోయింది
మళ్ళొచ్చిందా
ఆహా అప్పుడు ఇంటికి వచ్చిందిగా పోయ్యంది మళ్ళా
ఊహూ మళ్ళీ ఇంటికి వచ్చిందా మళ్ళీ ఇంటికోసం మళ్ళీ హదరా కోసండు
కొత్తికలోడా అప్పుడు వచ్చింది కరెక్టే మళ్ళా పోయిందిరా
అదే మరి మా వాళ్ళకు అయిపోయినాక మాకు స్టార్ట్ అయినారా మరి
అవునా మరేమ కానీ ప రాన అయితే పోయింది
అ
నేను అనుకున్నాద ఎగ్జామ్స్ ముందలా వచ్చినట్టుంది రెండు రోజు ఉండిపోయాడానికి మళ్ళీ పోయిిందేమో అనుకున్నాను నేను
ఉమ్ నిన్నప్పుడు వచ్చింది మరి అప్పుడు అయిపోయి అయిపోతే ఇంటిక వచ్చిందావా మరి అప్పుడు
ఏమో ఇంగా మక్తేల్వదు మీరు చేసే పనికన్న ఇదే బెటర్
అలా కఠనా వస్ అదే బ్యాంక్ మాది
అవును ఫస్ట్ శతానుమా సాయి వాళ్ళకి అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ వాళ్ళకి అయితాయి ఆడపిల్ల పెళ్ళంటే ఇంకా తమ్ముడా అన్నయ్య గారూ ఏవన్నా రెస్త ఏమో రాత్రుల్లో నే నా ఆరోజు అడగలేదు ఎప్పుడుస్తస్తవానే ఎప్పుడు వస్తవ్ అని అడగలే నను మర్చిపోయిన
ఊ
అ మెసేజ్ ఒకక్కటే వేసింది ఇంకా సరే అని చెప్పినా ఇక మళ్ళీ ఏం అడగాలి నేను అనుకున్నాను మీతో పాటే వస్తుదేమో అని నేను అనుకున్నాను అ వస్తదేమో చూడాలి ఇక మళ్ళా త్వరలో జాబ్ ఎకుతుదేమో ఇంకా జాబ్ చెయ్యదు జాబ్ చేస్తదేమో జాబు జాబు అప్పుడే మే అయిపోయింది ఇంద్రా నాయన తొందరగా అయిపోయినట్టు కొడుతుంది ఇ నెలసలు కంలే కండ్లు మూస తెరిసేలో పట్ల మేయిన్ెలే అయిపోయిందరా
సధ వర అస్త ఈ ప నెట్టే సోవారం కోబడీన్య
ఆ కండ్లు మూసి తెరిసే లోపట్ల అయిపోయింది మే నెల
అ
మరి మీ తమ్ముడు రోజు ఏం జేస్తుండంట
ఇడ బైకిస్తరంటగా
ఆ లే ఇదు ఇంతే కాన్న ఉంది
అ
మరి నిన్న సిమ్మింగ్ ఫూల్ కాడికిపోయినావు ఏడారా అది
అది ఈడ మన జిల్లలో గూడా
ఆహా బానే ఫ్రీనా లేవ్ మానీనా
రెండొందల్ రూపాయలు గంటకి
ఓ
హ్మ్
ఆ రెండొంద రూపాలు పెట్టి నువు గూడా పోవాలార
మాగద్దులే పోదాం పా పాండువే
బానే దిగను ఫోటోలు గమ్మత్ తిగా మొత్తం వేరేలెవెల్ లో దిగినావ్ గారా
మగదలు ఉండరయే తిక్కల పడతారు
అమ్ అమ్ ఇ
గదులు రాని గదులిగ ఒకటే ఇచ్చిన ఒకటే పోటో దిగుదాం పోటో దిగుదాం అంటది
మ్మ్ ఆ అవునంట పొయ్యిర్రు అప్పుడు మీ తమ్ముళ్ళు మీ సెల్లెళ్ళు బానే పోయారు మీ ఇద్దరు తమ్ముళ్ళు అకాడమీ సైడ్ ఇడు ఉన్నోళ్ళు మళ్ళా అలన్న అలన్నూల వదిన ఆ పిల్లలు గ్యాంగ్ గ్యాంగ్ కే వేరంట.
అదే మన వేరంట్ కి పసుపు కూడా ఎక్కిఇయాలంట ఇట్లా పక్కనుండేటవిఅన్న వంద రెండు వందలు తక్కుఉంటాయ్ ఐనా పోరా తమ్ముడా అని అడుగతాడు.
ఆ అవును మళ్ళ మీ ఫ్యామిలీ మొత్తం వేయ్యరు ఉమ్మ్ మళ్ళా మీ ఫు మీవోళ్ళువెయ్యరు. వాన వచ్చిన రోజు
ఇరువన్ పోయి పోయి పోదాంకురండి ఈ రోజు
అయ్యో నువ్వు వచ్చినాక పోతారంటమ్మా
టేర్లే పోాం కు పోదంరు నాకు పోకముడేచ్చ మా అవడనా యారు ఇ పోయిాను
ఉహు
అయిధాక్ ఫోన్ చేస్రా ఆ స్విమ్మింగ్ పూల్ లో ఫోన్ చేసి అన వీళ్ళు అన్నాట కవితల తమ్ముడు రేపు పెడుత లేడట
ఉమ్మ్ మళ్ళా మీరు వచ్చినాక కూడా పోతారంట.
పోవాల బన్నీ లేకుండా పోదాం పోదాం అంటే పోదాం.
ఓ అమ్మా అంతేనా అట్ట అయితే మీరందర్ పోతేటుంది మీ ఇద్దరు స్వీట్ సిస్టరు
ఆ ఇంక స్వీట్స్ ఇష్టంన వేసుకొని పోతాం
మీరు గ్యాంగ్ గ్యాంగ్ కి పోతనట్టుంది కదరా
హు ఏకాలం అంతలేద్
ఆ క్యాన్ క్యాన్ కే పోతారట్టుంది.
ఆ పోతాం జామకాయనికే పోతం.
సరే లేరా మరి
ఆ
అవ్ ఖచ్చితంగా అనుకుంటారు.